హలో హలో వినిపిస్తుందాండి మీకు వినిపిస్తుంది ఏం చేస్తున్నారండి ఏం లేదండి ఇప్పుడే డ్యూటీ అయిపోయింది ప్రజలు ఖాళీగానే ఉన్నా తిన్నారా తిన్లేదా రూట్ అంటే ఏం డ్యూటీ చేస్తారు ఓ స్టడీ అంటే కంప్యూటర్ అంటే సిఎస్సి అది ఉంటాయిగా టాలీ ఎక్సెల్ పవర్ పాయింట్ అవే కదా
ఉమ్ అయ్యే
అంటే ఇప్పుడు ఈ టాలీ పవర్ పాయింట్ ఎంఎస్ ఓడ్ ఇ అంటే దీనివల్ల ఇప్పుడు మనకు ఫ్యూచర్లో ఉన్న ఉపయోగాలు ఉంటాయా అంటే అనే సాఫ్ట్వేర్ కంపెనీలు అవి ఉన్నాయి కదా దానుంటది ఇవి నేర్చుకుంటే డైట్ చేయొచ్చా వరకు సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్ చేయాలంటే ఫట్ మన లాంగ్వేజెస్ నేర్చుకోవాలి లాంగ్వేజెస్ అంటే మన తెలుగు హింది ఇంగ్లీష్ కాదు
లాంగ్వేజెస్ అంటే మనకి సి లాంగ్వేజ్ అని ఉంటుంది కోడింగ్
కోడింగ్ ఆ వి విన్న తెలుసు నాకు కోడింగ్ జా ఆ తెలుసు మ్మ్ సాఫ్ట్వేర్ ని డౌన్ జేయొచ్చు
ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటేంటిది మన ఎగ్జాంపుల్ గా ఫోన్ లో అప్లికేషన్స్ ఉన్నాయి యాప్స్ ఉన్నాయి వాటిని అప్లికేషన్స్ అంటారు అప్లికేషన్స్ మన
అవును డిజిటల్ వర్క్స్ అంటర్ వాటిని
ఆ అంటే ఇప్పుడు మనం ఒక ఫోన్ లో యాప్ ని ఆపరేట్ చేస్తాన్నమంటే దాని సాఫ్ట్
అవును
మరి సాఫ్వేర్ నీ ఎవ
మ్మ్ జా వా అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు నే మీరు నేర్పించే వాటికి దానికి సేలాంటి సంబంధం లేదా కొంచెం ఈక్వల్ గా దగ్గర ఉంటందా అంటే మీరు క కంప్యూటర్ కో అంటే కోచింగ్ కోచర్ కదా మీరు
మ్మ్
దానికున్ను మన సాఫ్ట్వేర్ కి ఎలాంటి సంబ డిఫరెంట్ ఏం ఉండదా అంటే దానికి దీనికి సంబంధం ఏమన్నా ఉంటదా ఉండదా అని నా
అంటే విషయం ఏందంటే మీరు చెప్పింది ఇప్పుడు మేము నేర్పిం
మ్మ్ మ్మ్ మ్మ్
ప్యాకేజెస్ అంటే ఏందంటే మం మీరు ఆ కంప్యూటర్ ని ఆపరేట్ చేయగలుతాం ఆపరేట్ చేయ కద కాకపోతే సాఫ్ట్వేర్ని డెవలప్ చేయలేరు సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అవి రెండు నేర్పిస్తాం మేము పిజిడిసిఎ అంటే ఏంటిది పోస్ట్ గ్రాడుయేట్ డిప్లమా ఇన్ కంప్యటర్ అప్ అప్లికేషన్స్ వి ద్వారా మనము దీంట్లో మనకు మేజర్ చాప్టర్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ అని ఉంటది ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ అంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఎక్స్ఎల్ షీట్లు ప్రిపేర్ చేయడానికి
ఆ
ఇందులో మనకి చూసుకుంటే చ చాలా మంది మేజర్గా నేర్చుకోవాల్సింది ఏందంటే మనకు ప్రతి ఒక్కరుూ కంప్యూటరు ఆపరేట్ చేసే వాళ్ళు కంపల్సరీ పిజిడిసిఎ కోర్సు నేర్చుకోవాలె
ఆ కోర్స్ కదా ఇది నేర్చుకుంటే ఎక్సెల్ టాలి పవర్ పాయింట్ అన్ని వచ్చేస్తయి మనకు ఆ
వరకు గ్రూపులు ఏమిముండవు మనం నార్మల్ గా అందరు వేసేసి ఏ ఇంగ్లీష్ మీడియం అనేది తెలుగు మీడియం ఆరు సబ్జెక్ట్లే ఉంటాయి అట్లానే మనకి పిజిడిసి అనేది ఏ బేసిక్ కోర్స్ ఇది బేసిక్ కోర్స్ దీని తర్వాత మనం హయ్యర్ గా పిజిడిసిఎ తర్వాత మనకి లాంగ్వేజెస్ అయిపోయిన తర్వాత మీరు లేకపోతే టె ఆ మీరు ప్యాకేజెస్ పైపు వెళ్తారా లేదంటే మీరు అకౌంటింగ్ ప్యాకేజ్ అంటే అకౌంటింగ్ అంటే ట్యాలీ సాఫ్ట్వేర్ నేర్చుకుంటరా అనేది మీ ఇష్టం అన్నట్టు
ఆ కోర్స్ అంటే ఇప్పుడు ఇక మన పీజీడిసీ నేర్చుకుంటే ఆ డే టు డేట్ మనకు అన్ని వచ్చినట్టే ఈ ప్లీజ్ వ ఈ వచ్చిన దాంతర మనం మనం బ్యాంక్ మనకు ఈ అకౌంట్స్ అకౌంట్స్ నేర్చుకొని బ్యాంలలో కూడా వకు జాబ్ చేయొచ్చు మనం
చేయొచ్చు కాకపోతే మీరు ప్రొఫెషనల్ గా ఒక అకౌంటెంట్ గా కావాలన్నే ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఏంటిది తాలీ అనే కోర్స్ నేర్చుకోవాలి ఇప్పుడు మీరు పిజిటి నేర్చుకుంటే దాంట్లో ఎక్స్పెండి ఇన్కమ్స్ అన్ని తీసుకోవచ్చు అంటే ఎన్ని ఖర్చులు వచ్చాయి ఎ ఎంత ఆదాయం వచ్చింది దాంట్లోంచి తీసే ఎంత మిగిలింది అని చూసుకోవచ్చు కాకపోతే కాకపోతే మీరు ప్రొఫెషనల్ గా అకౌంట్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అకౌంట్స్ కి అది తాలీ వాళ్ళు చేయగలుగుతారు అంటే ఇప్పుడు రఫ్గా చెప్పాలంటే చిన్న చిన్న లెక్కలకి ఎక్సెల్ సరిపోతుంది పెద్ద లెక్కలు చేసుకోవాలంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ ఉంది లక్షలలో కోట్లలో ఉంది అప్పుడు మనం ఎక్సల్ల్లో చేయలేము దేని లకి వెళ్ళాలి వెంటనే త్యాలీ కోర్సుకి వెళ్ళాలి
దితుంది కఫర్టబుల్ ఉండదు అసలు
టెన్ పర్సెట్జయోగ ఐటమ్కి ఎయిట్
ఉంది మళ్ళ తీసయాలినచ్చి అవు జన అ ఖచ్చితంగా ఉంటుంది మనకుది చేయతుంది మనప్పుడు డిమార్ట్ లో కూడా పోయినా కూడా వాళ్ళ డైరెక్ట్ మన బిల్షీట్ లో కూడా కనపడుతుంది మనకు
మీరు మీరుప్పు కొన్న ఐటం ఏంటిది ఆ ఐటం క మీకు క్వాంటిటీ ఎంత ఎన్ని వస్తువులు కొన్నారు దాని యొక్క ధర ఎంత ఆ రెండు కూలిన తర్వాత దాని యొక్క టోటల్ అమౌంట్ ఎంత దాంలో నుంచి మీకు డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ తీసేసిన తర్వాత మీకు జిఎస్టి ఉంది జిఎస్
ఈ ఉ అందులోనే టాలెయడం ఈజీగా ఉంటది ఆ కామర్స్ సిఈసి ఇంటర్లో సిఈసి తీసుకుంటే ఇదే ఉంటే తెలుస్తది. అవునవును
ఇప్పుడు స్పె టాలీ స్పెషలైజేషన్ చేశాను నేను ఏక్కువ చెప్పేది టాలి పిజడిసి చెప్తా
ఆ పీజీ అంటే టాలి పి పీజీడిసి అని ముఖ్యమైన కోర్సులు ఎక్కనైనా
హ్మ్ ఆ రెండు కోర్సులు ఏందంటే దాని యొక్క స్పెషాలిటీ అన్నట్టు
నేన్ నేర్చుకున్నా కాకపోతే నేర్చుకున్నా నాకు సర్టిఫికేట్ ఇచ్చే టైంకు అన్నాయ్య చనిపోయిండు కదా మా దగ్గర
హ్మ్
ఎస్ఎస్ అనే ఒకయన ఉంటడు.
హ్మ్
కోవిడ్ టైమ్ లో చనిపోయిండు నేను నేను త్రీ మంత్స్ సర్టిఫికేట్ వచ్చే దాన్ని బట్టి ఎక్కడనా చూసుకున్నాం. వర్క్ చూసుకున్నాం అనుకున్నాము. పోయినా అతని దగ్గరికి అంటే వాళ్ళ చనిపోయినాక కొన్ని డేస్కు వాళ్ళ భార్య దగ్గర పోతే కొంచెం అంటే తిట్టింది అన్నట్టు ఆమె మాకు ఏలాంటి కంప్యూటర్ల మాకు ఏలాంటి ఆదాయం లేదు మాకు తిన్నది లేదు లేక అసలు అయినాయి అని తిటింది ఆమెను నా సర్టిఫికేట్లన్నా ఇయ్యమంటే మేము సెట్ దగ్గర లేదు అన్ని కాలబెట్టింది అనట మాకు ఓలా చేసింది ప్లస్ ఏందంటే ఆ ఏందంటే కాదు అది పెట్టి కూడా నాకు ఎలాంటి మాకు రూపాయి రాలేదు మాకే ఇంకా నష్టం వచ్చింది అన్నడు అన్నట్టు సహజంగా అంట అన్న ఫ్రీ కో చ్చింగ్ అని పెట్టిండు అంటే చ్ ఒక ఒక పర్స్ ను హ్మ్మ్ ఆ తనకు నచ్ నచ్చిన పర్సన్ మంత్రి అయితే ఆ ఎమ్మెల్చ్చినంపీ మంత్రి అయితే మన కాళ్ళ నడిక వస్తా అని మొక్కుకోని అప్పుడు అందరికి ఇగా ఫ్రీ కోచింగ్ అని అది ఇది అని కొంచెం డొనేషన్ చేస్తూదన్నట్టు ఆయనకు మోటివేషన్ లాగా అంటే చేసి అటే చేసినప్పుడు ఏమైందంటే ఆ అదే టైం లో కోవిడ్ వచ్చింది. మనోడు ఆ తిరుపతి తిరుపతి యా యాత్రకు యెళ్ళి పాదయాత్ర గాని చేసిండు కోవిడ్ వచ్చి ఇంటికి వచ్చిన్నాక ఆ కోవిడ్ వచ్చిన్నాక ఫోర్త్ డే నే చనిపి పేండు
హ్మ్ హు
హ్మ్ చాలా మంది ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ దాంకా మేము మాకు అవి ఇవ్వలే మా సర్టిఫికేట్స్ అనేది ఏమి ఇవ్వలేదు. అరే చాలా బెనిఫిట్స్ ఉంటది. ఆ చెప్పండి.
ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏందంటే నేను చెప్తా ఒక మాట ఇప్పుడు డాటాని స్టోరేజ్ చేయడం ఈజీ అయింది. ఇప్పుడు మనం బుక్కులల్లో రాసుకున్నాం అనుకోండి ఆ బుక్లు ఇయాల ఉంటాయి, రేపు కాలిపోవచ్చు ఆ బుక్లు మళ్ళీ చదలు పట్టొచ్చు ఆ బుక్లు వాటర్ లో తరిస్తే కరాబ్ అయితాయి. చెడిపోతాయి అటువంటి మనకి రిస్క్ ఉండదు డాటా స్టోరేజ్ చేసుకుంటే
చేసుకుంటే రిస్కుంటదు అస్సలు ఉండదు ఎప్పటికైనా ఇప్పుడు కాకపోతే పోను ఒక ఐదు సంవత్సరాల తర్వాత కైనా మనం చూసుకోవచ్చు.
మనం ఇప్పుడు ఒక మనం ఇప్పుడు వం ఒక వంద పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్ రాసాము పెన్ను తోని మాన్యువల్ గా దాన్ని తీసుకుపోవాలంటే రిస్క్ తీసు కురావాలంటే రిస్క్ అది ఎక్కడన పోత్ దని భయం అదే మనము వంద పేజీల డాక్యుమెంట్ అయినా మనం మెయిల్లో పెట్టుకుంటే రేపు డాటా పోయినా కూడా మెయిల్ నుంచి రికవరీ చేసుకోవచ్చు.
అవును రికవరీ చేసుకోవచ్చు మనం డాటా మళ్ల పోయిన రికవరీ ఇమెయిల్ ద్వారా చేసుకోవచ్చు మనం అది ఎట్లాగా మామూలుగా మనం బ్యాకప్ చేస్తుంది మొబైల్ లో మన వాట్సాప్ లో వస్తుంది మనకు ఫొటోస్ అయినా కానీ ఏమైనా ఆ చార్ట్ హిస్టరీ గాని బ్యాకప్ చేస్తే వస్తుంది ఇమెయిల్ ద్వారా మనకు ఇగ దాంట్ల సిస్టం ఉన్నాంకనే ఇగ అది దే అది ఖచ్చితంగా వస్తుంది కదా.
అవును అయితే నేను చెప్పేది ఏందంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ వచ్చేసి మనకు మొత్తము ఆ ఆ కమ్యూని కేషన్ అనేది మొత్తం అప్డేట్ అయింది అప్గ్రేడ్ అయింది. మనం కూడా అప్గ్రేడ్ కావాలి. ఈ బుక్లు పేపర్లు పెన్ను పెట్టి రాసేది కాదు ఇప్పుడు మొత్తం డాటా అనేది మనకు కంప్యూటరైజ్డ్ అయింది.
ఉమ్ మనం మాట్లాడే డాటా మనం మాట్లాడే మన చేసే చాటింగ్ అనేది ఇప్పుడు ప్రజెంటు మన ఇప్పుడు ప్రజ ఇన్స్టాగ్రామ్లో ఒకటి వచ్చింది. మీటా ఏ ఐ మీటా అని వచ్చింది. మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఏ ఐ అది మీట ఏ ఐ డైరెక్ట్ గవర్నమెంట్ తీసుకుపోతదట అంటే అన్నీ రికవరీ రికవరీ చేసుకుంటది. మనది గూగుల్ కానీ, మన వాట్సాప్ కానీ కాకపోతే మనకు తెలియదు అదంతా
హు
ఉమ్ ప్రతి ఒక్క డాటా రికవరీ చేసుకుంటూనే ఉంటది. అది ఇప్పుడు ఉన్న అప్డేట్ అంటే ఒక్కొక్క దాని టెక్నాలజీ, ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే పెన్ను పేపర్ అనేది ఉండది కూడా మొత్తంలా పుట్టిన ఫిఫ్త్ క్లాస్ నుంచిని మన పిల్లల్లో ఫిఫ్త్ నుంచిని ఐఎస్ స్టడీ వరకు కూడా ల్యాటాప్ ల్యాటాప్ అన్ని రికవరీ చేసుకుంటూంటారు మొ
ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూడండి. ఏదైనా మనము సందేశాన్ని ఏదైనా సందేశాన్ని మనం రాయాలనుకుంటున్నాము, ఆ రాసే క్రమంలో పెన్ను పేపర్ తీసుకుని రాస్తే చాలా సమయం పడుతది అవునా కాదా, ఉమ్ అలా కాకుండా టైపింగ్ చేస్ చేస్తారు కొంతమంది కంప్యూటర్ లో టైపింగ్ చేస్తానిక కూడా టైం
ఆ టైమింగ్ ఆ టైపింగ్ చేస్తే సమయ సమయం పడుతది కానీ కొ చాలా వరకు ఏంటంటే మైక్రో మైక్రోఫోన్ ఉంటది కదా, మైక్రోఫోన్ ద్వారా చెప్తుంటారు చాలా వరకు
హు హు ఇప్పుడు ఏందంటే ఫెసిలిటీ మీరు ఏ లాంగ్వేజ్ ని అయినా మీరు సెలెక్షన్ చేసుకొని మీరు స్పీచ్ సాగిస్తా ఉంటే ఆ లాంగ్వేజ్ లో మీకు ఆ లిపిలో టెక్స్ట్ అనేది టైప్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ లో చూడండి వాట్సాప్ లో మనము వాయిస్ ట్యాగ్ పెట్ రికార్డ్ చేస్తుంటే మనము హాయ్ బాగున్నారా, అన్నం తిన్నారా అంటే హాయ్ బాగున్నార, అన్నం తిన్నార అని టైపింగ్ అవుతుంది ఆడా. అంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది, దాన్ని బట్టి ఆ నాలెడ్జ్ ఎట్లయితే ఇంప్రూవ్ అయిందో మనం కూడా ఆ ఆ విధంగా అప్డేట్ అయితే ఏందంటే మనం ఈ కాలంలో ముందుకు దూసుకు వెళ్ళొచ్చు.
అవును చేయో దూసుకెళ్లోచ్చు ఇంకా ఏముంది ఇప్పుడు మనం మన మన జనరేషన్ లో నాకు తెలిసినంత వరకు నా ఇంటర్ సెకండ్ ఇయర్ నేను మొబైల్ కొనుక్కున్నా, ఇంటర్ సెకండ్ ఇయర్ జియో ఫోన్ అప్పుడు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ టూ సిక్ సెండ్ క్లాస్ నుంచి టచ్ ఫోన్స్ నా ఇంటర్ సెకండ్ జియో మొబైల్ జియో మొబైల్ అంటే అప్పుడే చేంజ్ అవుతుంది అప్డేట్ చేంజ్ చేంజ్ అయిపోతే మనం కూడా చేంజ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్
ఉ
ఆ సరే అండి ధన్యవాదములు
ఓకే థ్యాంక్ యూ